ఆ నిక్వీక్ డేస్ లో ఏ విక్ ఏ అ డే అంటే బాగ ఇష్టం
వీక్ డేస్ లోన వీకెండ్స్
వీక్డేస్ లో
వీక్ డేస్లోన అసల్ ఎవరికైనా వీక్ డేస్ అంటే ఇష్టం ఉంటదా కనీసం కనీ అసల్ కాలేజ్ కి పోయే స్టూడెంట్స్ కి స్కూల్ పోయే వాళ్ళకి ఆఫీస్ పోయే వాళ్ళకి అయితె వీక్ డేస్ అంటనె నచ్చాదేమో నాకు తెలిసి
ఆ ఎందుకంటవ్
వాళ్ళకుంది రోజూ షెడ్యూలూ వర్కూ ఇంక స్కూల్ పిల్లల్ ఈ కాలేజ్ స్టూడెంట్స్ అయితే గాని వాళ్ళ టార్చర్ ఆడ స్కూల్స్ లో ఆ సోదంత ఏంచే దానికంటే ఆ వీక్ వీకెండ్స్ లో ప్రశాంతంగా ఉండడమే బెస్ట్
ఆ కానీ వాళ్ళు మీకి డబ్బులు ఇచ్చు పని చేపిచ్చుకుంటున్నారు కదా ఆ మాత్రం ఆ వర్క్ ఇస్తారు మరి
ఆ ఎంత డబ్బులు ఇస్తె మాత్రం మరీ ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ చేయలేరు కదా కాబట్టి అట్ల ఉంటుందీ వీక్ డేస్ కంటే కొంచం కష్టంగానే ఉంటున్న అందరికి
హ్మ్ మరి నీకి ఏ ఆ ఏడే అంటే బాగా ఇష్ టం
నాకైతే మండే ఎక్కువ ఇష్టం ఎందుకంటే నేను శివుడి భక్తురాలు కాబట్టి మ్మ్ మండే కొంచం ఫ్రెష్ గా స్టార్ట్ చేసి మార్నింగ్ దేవున్ని పూచేసుకొని
మ్
ఉమ్ వీక్ మంచిగా స్టార్ట్ చేస్ త అన్మాట ఎండ్ అయిపోయేసరికి అది డిఫరెంట్ గా అయితుంది
ఆ ఏమలా
అంతే ఏదో ప్రతి వీక్ ఏదో సాధించాలనే ఉత్సాహంతో మొదలుపెట్టి ఏం సాధించినాంలే అని నిరుత్సాహంతో ఎండ్ చేస్తాం అన్మాట
అంతే హ్మ్ హ్మ్ మ్ మ అందరికి నాకైతే మండే నాకు బా చానా విరే ఇ ఇరిటేటింగ్ ఉంటుంద బాక్స్
మండేనా మ్ హ్ అంటే ఇంకా వీ కెండ్ రెస్ట్ తీస్కుని మండే వెంటనే అంత రిఫ్రెష్ కాలంటే
ఉ ఆ అయిపోతది అందుకనే నాకి మండే అంటే ఇష్టముండదు అంతగా
మ్ మరి నువ్ ఏడేని విశ్వం
నాకీ ఆ సండే అంటే బా ఇష్ టం ఎందుకంటే చికెన్ తినొచ్చు బాగా అలా బా నిద్రపోవచ్చు
తినచ్చు కదా
తినచ్చు, ఇప్పుడు మండే తినకూడదు మేము ఆ అలా మండే దినగూడదు సాటర్డే దినగూడదు ఫ్రై తినకూడదు అలా ఎందుకో తెలియదు మా అమ్మ చెప్పింది
ఆఓహో
ఆ
హ్మ్ అయిన అవును చాలా మంది తెలుగు తెలుగు ఇండ్లలో అంత మంది ఉంది చాలా మంది అట్లనే అంటారు ఈ వారం తినకూడదు ఆ వారం దినకూడదు
హిందూ ఆచారణ
ఆ
ఉ అలా అని అలా అలా అనుకుంటా అందుకనే
కానీ సండే అయితే అసలు ఇట్లా ఇట్లా క్షణాల్లో అయిపోతుంది
హ అ
ఎట్లా వచ్చిందో ఎట్లా పోయింట్ అందో కూడా తెలియదు ఒక నయి పాయింట్
ఉ నాకు కూడా అలానేను అలా ఎన్ పిస్తుంది ఆ సండే అంతా బాగా మంచిగా ఉండి ఫ్రీగా ఉండి మండే కాలేజ్ పోాలంట అ
ఉ మరి ఈ సండే ప్లాన్స్ ఏమి ఉన్నాయి మీకీ
ఆ సండే ప్లాన్స్ అంటే ఆ ఇంటికి వెళ్తాను ఉగాది కాబట్టి
ఉ
ఉగా ఉగాది పండుగ ఉన్నది
డూ
ఆ ఉగాది చేసుకుంటాం పండగ మంచిగా మా ఊర్లో మంచిగా చేస్తారు ఒలిగలు చేస్తారు బ అదే బొబ్బట్లు అంటాం కదా అవే అవి చేస్తాము మ ఆ స్వీట్ ఆ స్వీట్స్ చేస్తాము ముల్లంగ్ కజ్జికయలు చేస్తాము అవి కూడా స్వీట్సే ఆ మళ్ళా ఇంకా ఆ ఇంకా ఆ చిక్కిలాల్ చేసుకుంటామూ. ఇంకొకా
మోలిగాల్ని
ఊహు
ఉ పోలి పోలీలు అంటారూ అవి చేస్తారు. ఇంకా మంచిగా ఓ ప్చ్ ఆ ఆ రోజూ చనిపోయిండే వాళ్ళకందరికి ఫుడ్డూ పెడతారు. పైన ఇంటి పైన వాళ్ళకి అందర్ హ పోయి వాళ్లాస్ వాళ్ళకంతా టెంకాయల్ కొట్టుకోని ఏదో పూజల్ చేస్ అ
ఆ
అ అవునువును. ఉమ్ ఆ రోజు ఆ పూజ అందరు చేసేసిండ్రు ఇంక మల్ మళ్ళీ ఉగాది పచ్చడి చేస్తారు, మళ్ళీ బెల్లం వేపాకు కలిపి తినేదీ
ఆ మీరూ ఆ నాక్ తెలీదు అది ఉగాది పచ్చడి ఎలా చేస్తారో చెప్తావ. ఆ
ఆ మామూలుగా అయితే, నాకు అంతా తెలీదు ప్రాసెసూ కానీ మెయిన్ మెయిన్ గా కొంచెం పులుపు, కారం అన్నీ మిక్స్ ఉండల్లా అని చెప్పి చిన్న న మామిడి అంటే ఇపుడు ఉగాది సీజన్ కి చిన్న చిన్న మామిడికాయలు వస్తాయి కదా. అవి ఏస్తారూ. ఆ అంటే అదేమీ ప్చ్ వగురూ అనేస్ దీన్కోసం. మళ్ళీ చింత మందేస్తారూ.
హ్మ
కారం వేస్తారు దానికి మిర్చి వాడొచ్చు లేదంటే కారం పొడైనా వాడొచ్చేమో
మ్మ్
ఉప్పు వేస్తారు బెల్లం వేేస్తారు వేప పు పూలు వేస్తారు
మ్మ్ ఓకే ఓకే
ఆ ఇవన్నీ ఏసి చేసి ఆ ఆ అంటే అదేమో అంటారు ఆరు రుచులు అట్ల అన్నీ కలిపి తిన్నాల అన్నట్టు ఒక్కొక్కటి ఒక్కొ క అ ఒక్కొక్క ఇది ఇప్పుడు అవేం ఉంటాయి కదా ఆరు ఋతువుల్లాగా అట్లేమో
త్తమైందిలే
ఆ అవన్నీ ఏసి ఇంకా చేసుకొని తింటాం కానీ నేనైతే ఎప్పుడు తిన్నాను అవి మా ఇంట్లో నాకు అసలు అది నచ్చనే నచ్చదు మా ఇంట్ తిననే తినాల అని చెప్తారు కాబట్టి తి ఆ ఆ ఆ జస్ట్ ఇటు కొంచెం తింటాం
అవునులే
ఉమ్ కానీ ఉగాది ఇదా బెస్ట్ స్పాట్ వచ్చి మామిడికాయలొస్తాయి ఈ సీజన్
ఆహా నీకు మామిడికాయ మామిడికాయలు అంటే చాలా ఇష్టమా
అవును పచ్చచి మామిడికాయల్ అట్లా తీసుకొని దానిట్లో ఉప్పు గారం వేసుకొని
మ్
ఆ ఒక ఒక త్రీ ఫోర్ అవర్స్ అట్లనే ఒక బాక్స్ లో వేసి ఉప్పు కారం ఏసి వదిలేసామంటే
ఓకే బా మంచి టేస్ట్ వస్తాయా
మ్ మ్ చెప్తాంటేనే నోరూర్ పోతా ఉంది నాగైతే
ఆ ఆ ఈసారి ట్రై చేయ్ మరి ఇంకా బాగుంటాయి
ఆ తప్ కుండ చేస్తాను
ఉ ఇంకా వాటితో హౌ అది ఆవకాయ ఊరగాయ పెడతారు
ఆ
హ
ఇంకా మీరు ఉయ్యాలఊ ఉయాల వేసుకుంటారు ఊగుతారా
ఆ అవును అది కూడా చేయిస్తాం అందరూ మండం అది చాలా పెద్ద గ్యాంగ్ అనమాట కజిన్స్ అందరు వచ్చింటారు అందరం పోయి మా మా చేనులోనే ఒక చింతమాన్ చెట్టు ఉంటుంది దానికి కేస్తాంమమాట రెండు ఊయల్ ఒక్ ఒకసారి నా నా చిన్నప్పుడు అనుకుంటా ఎవరు ఊప్పునడు నెంపకి కొమ్మల చిక్కులుకుపోయిడి
ప్రై యాప్స్
ఆహా అది ఏమో గట్టి గుబ్రా అది కాక ఆ చెట్టు కొమ్మలు చాలా తక్కువ హైట్ లో ఉంటాయి ఆ కింద వరకు అయ పునారా పోయి అక్కడ చిక్కులులకుపోయింది అది ఆ మళ్ళీ వాళ్ళేం చెప్తున్నారు ఆగు కొమ్మను పట్టేసుకోవల అన్నారు
ఆ
నేను చూస్తే కొమ్మం పట్టుకొని ఉన్నాను ఉయ్యాల కింద వచ్చేసింది
ఆ
అది పట్టుకోన్న మళ్ళీ నాన్ వచ్చి ఆ అట్ల చెట్ వచ్చి నన్ను దింపుకునార అనమాట కింద నుంచి అందుతారు మళ్ళీ కింద అంత త మా వాళ్ళు ఇది పట్టుకున్నారు ఒకటి పెద్ద పట్ట పట్టుకున్నారు అనమాట ఎప్పుక్కడ పడిపోతానో నేను అని
హా ఓకే.
చ్చట్ లోల్ అది. దిగ దించినరా అనమాట అప్పుడు కిందకి దింపి పట్టా మీదికి వేసినారు. అన్ దాన్. తర్వాత నేను ఒక టూ ఇయర్స్ ఉయ్యాలే, ఎక్కలేకుడావు ఎక్కలేదన్నమాట భయంతో.
ఓకే అ
మీ కూడా ఉన్నాయా ఇట్లాంటివి అన్నీ బి సేఫ్ అయినా
అవునా అలా ఏం లేవు అలా ఏం లేవు. ఆ న. వీక్డేస్ లో ఇంకా ట్యూస్డే అంటే బాగా ఇష్టం అన్న మాట.
ఓహో.
ఉ ఆ ఆ రోజు ఆ నేను కూడా అంజనేయస్వామి గుడికి వెళ్ళేసి వస్తా అంట.
ఉమ్ ఆంజనేయస్వామి భక్తుడా
అవును, అవును.
ఉమ్
ఆమె అంటే చాలా ఇష్టం. అందుకని అలా.
అగ్ ఓకే, మరి వెళ్ళినారా ఎప్పుడైనా ఇది భద్రాచలం కా నీ అట్లా.
ఉమ్ అలా ఏం ఏళ్ళలేదు. వెళ్ళలేదు వెళ్తా వెళ్ళ వెళ్ళాలని ఉన్నదన్నమాట. వెళ్తా. వెళ్దాం అనుకుంటా అండి, రీసెంట్ గానే మల్లా ఏమో అనిపించింది. వెెళ్ళల టైం దొరకుతే.
అక్కడ అంతా తెెం. ప్పులు ఆ ఆవ్ అదేమి ఆ నదిలో పోవడం.
ఆ నేను కూడా విన్నా చనా ఆ ఇమేజెస్ చూసినా చనా బాగుంది. చూసి చూడానికి బాగున్నాయి. ఇంకా వెళ్ళాల అనిపిస్తుంది. కాబట్టి ఎప్పుడో రోజు వెళ్ళేసి రావాల టైం దొరికితే.
వుండు నేను కూడా వస్తా..
ఆ సరే చెప్ తప్పకుండా.
మనం పోదాము ఈసారి భద్రాచలం.
ఉమ్ తప్పకుండా వెళ్దాం.
బాయ్.
ఉమ్ బాయ్.